హాయండి
హాయ్
బాన్నరా
హ బాన్నం మీర్ బాన్నరా
హ్మ్ ఫైన్ ఫైన్ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇఫ్తార్ పాట వింటున్నాం మీరు
ప్ప తినడం లేదింక
అయ్యో ఎందుకండి అలా
అంతే ఇంకమాది నాకు ఫ్రూట్స్ ఎక్కువగ ఇష్టం ఉండదు ఆయిల్ ఫుడ్డు ఫుల్లు ఇష్టం స్వీట్ ట్టు ఇష్టముండదు.
ఎందుకట్లా మరీ
తెలీదు
ఊహు బాన్టై కద ఇస్తర్ పాట్లొ
ఆ బానే ఉంటయ్ గానీ తినలేం మనం ఆయిల్ ఫుడ్ పెట్టు ఎంత తిన్నా ఆహా అంటే ఎలా తింటాం మనం అని
మ్ హు ఇంకా ఐపేంద పని
పని ఐపేంది మీదైపేంద పని మేమ్ ఏం చేస్తున్నాము ఊర్కే కూర్చొని ఉన్నాం అలా
అవునా?
మ్
ఇది ఇప్పుడే ఒక పొద్దు ద్ తీర్చింది మమ్మీ ఇక తినడానికి ఇష్ట్ మేమే తింటున్నాం ఇక ఆమె తిందో ఇక నేను పాస్టింగ్ ఉండ హెల్త్ బాలేదు కదా
మరి హాస్పిటల్కి వెళ్లారా ఈ రోతి బాగలేదన్నారు మ్ హు ఏమన్నారు డాక్టర్ ఏమన్నారు?
సిక్స్ మంత్స్ వరకి నీస్ తినద్దు. చికెన్ ఎగ్
మ్ హు
సరే అండి జైండీస్ కదా?
అవునవును
తొందర తక్కువ కాదనేసి ఎగ్ చికన్ తినొద్దు
ఓహో
ఉమ్ ఐపేంద పని
అవుతుంది. ఇంకా ఉంది. ఆఫ్టర్నూన్ బిర్యాని ఆఫ్టర్నూన్ బిర్యానీ చే
మ్
ఈవెనింగ్ ఇక నైట్ పూట తినడం ఏమంటారు తోట కూర చేస్తుంది చేస్ చెయ్యాలి అనుకుంటున్నా అది కూడా నైన్ వరకు చేస్తా.
ఆ ఈరోజు స్పెషల్ సండే కదా రేపు స్పెషల్ ఉండాలి ఈరోజు
ఈరోజు సాటర్డే కదా
సాటర్డే ఎవరైనా స్పెషలా
సాటర్డే స్పెషల్లే మాకు
మ్ హు
మ్
ఆ
సాటర్డేనే స్పెషల్ ఉంచుకోవాలి సండే స్పెషల్ ఉంచుకోకూడదు సండే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నమా పిల్లల్తో ఫ్యామిలీ త్ వెళ్లాలి కదా
మ్ ఏం చేస్తుండ్రు మీ పిల్లలు
పిల్లల్ ట్యూషన్
ఆహా ఎప్పుడు వస్తారు నువ్ ఏ టైత్
హ్ ఏం మరి ఏమేమి ఏ ఏంటంటే ఇఫ్తార్ లో స్పెషల్
ఈ రోజు చేనా ఫ్రై చేసింది ఇంకా అది ఏమంటారు దానికి వంటరుకదా ఇగ అన్ని ఫ్రూట్స్ హ్మ్ గది తిన్నాం కూచున్నాం
ఓకే ఓకే అట్లనే తినాలే అట్లనే కుసోవాలెయ్
అవును అయిపోయిందా షాపింగ్ మీది
ఏక్కడ షాపింగ్ అండి ఇంకా షాపింగ్ కాలేదు మాది షాపింగ్ చెయ్యాలి
అవునా ఫుల్లు అమ్మో రష్ బాగుంది బయట
మరే ఎలా షపింగ్ చెసే హైదరాబాద్ ఏళ్లలలా లేకపోతే కరీంనగర్ ఏళ్లలలా ఏక్కడ షాపింగ్ చేస్తే బెటర్
ఎక్కడైనా ఓకే బట్లీ ఇక్కడే ఇగ అన్ని ముందు ఎలాంటి డ్రెస్సులు ఉండే ఇప్పుడు కూడా అదే కొత్తగా ఏమి వెళ్ళలే
అక్కడ ఏం న్యూ మోడల్ నడుస్తుంది
అదే ప్లాజో సయ్యారా మూవీ సయ్యారా మూవీది నడుస్తుంది ఎక్కువ
అవును ఉ కుందన్ ఐటమా
హ్
చెమ్కీ ఐటెమ్
చెంకీ పాకిస్తాన్ నార్మల్ రెండు గుడా
హ్మ్
హు
మరి చూడాలి ఇప్పుడు న్యూ మోడల్ ఏం ఉన్నాయి కూడా అంత ఐడియా లేదు
అవును ఏమో నేను కూడా వెళ్ళలే ఇగ పాతదే ఉంది ఇగ మా అత్త వాళ్ళు అజమీర్ నుంచి తీసుకొచ్చిన వయితే అదే వెయ్యాలి
మరి కుట్టిచ్చుకున్నావా
ఇప్పుడేళ్ళాలి ఇయ్యడానికి
సోఫయా కుడుతది కదా
అవును సోఫియా కుడుతదిగానీ ఇగా అంత దూరం వెళ్ళాలి కదా రామగుండం కుద్రది హ్మ్ వాళ్ళ మమ్మీ గుడుత్ తది మా పిన్ని
ఉహు
ఉహ్ మంచిగానే కుడుతది ఆమె కూడా
ఎక్స్పీరియన్స్ ఉందా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది
ఎవరికి ఆమెకా ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కావోచ్చు
వాళ్ళ మమ్మీకా
వాళ్ళ మమ్మీ ఓల్డ్ చిన్నప్పటి నుంచే
ఆహా ఆ అంటే ఎలా డిజన్ బెట్ టా మంటే అలా పెట్టితదా
ఆ ఎక్సలెంటు
అవునా ఓకే ఓకే
ఈమె టాలెంటే సోఫ్యా కూడా బాగుంది. ఆమె గూడా గుడుతది.
అవునా
ఉమ్మ్
కుట్టుపిచ్చుకోవాలి వెళ్ళాలి
కుట్టించుకోండి. బాగానే కుడుతుంది ఎక్స్లట్ ఇంకా ఆ
హు వంట చేయాలి మది కుకింగ్ అంటేనే భయమేస్తుంది. చేయడం అవుతది
అవునీక వంటయితే చెయ్యాల్సిందే. చేయకపోతే కుదరది గదా ఇట్లత్ ఇంటి పనులు
చేస్కోవాలి
తప్పయ్ చెయ్యాల్సిందేగా.
నులన్నీ చేసుకొని. ఈ రోజు మా పిల్లల్ని స్కూల్ కెల్లలేదింకా.
ఎందుకు
ఇగ నేన్ మార్నింగ్ టైం లో లేవ్వలేదు
ఆ ఎందుక్ ఏమైంది.
బాడీ పేయిన్స్ వచ్చి లేవలేదు. ఫీవర్ వచ్చి ఇలా అయింది లేవలేదు. ఈగ మార్నింగ్ నుంచి వేసుకోలేదు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నన్ను దా ఉరుకులు పరుగు చేయిపిచ్చారాన్నమట్
ఆహా అదే పంపిస్తే అయిపోతుండే గాదా. ఫ్రీ ఉంటుండే
కదా నేను అదే అన్కున్నా. మళ్ళీ రేపు కూడా హాల్డే
అవునా టూ డేస్ వామ్మో
ఉమ్ మళ్ళీ రేపు కూడా ఇంట్లోనే ఉంటారు వాళ్ళు.
ఆ ఇద రేపు వెళ్తారు కదా. ఎట్ల అయినా బయట్
బయటికేళ్తే ఇంకొంచెం క్కువ డమాకా ఉంటదన్నమాట. డబల్ ధమాక
ఆ ఇగా పిల్లలుంన్నకాడ అంతే ఇగా
అంతే అంతే ఇంకా ఎటైనా టూర్లకేళ్లారా మరి ఈ మధ్య
లేదండి ఇంక ఈ వెళ్తురు ఊర్లక్ ఉహ్ హు
కోవ్న్నయి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మ్యారేజెస్ ఉన్నాయా.
అవును నిన్న ఉండే మా ఫ్రెండ్ మ్యారేజ్గా వెళ్లలేదు. నాక్ తెలి యాదసలు గ్రూప్ లో పెట్టిందంటా. ఉమ్ నేను గ్రూప్ లో లేను ఫ్రెండ్స్ ఏ ఎస్. ఎస్ బ్యాచ్ గ్రూప్ లో లేను నేను నాకు తెలియదు. అల్లో ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది. కానీ ఇగ. ఆ టైం అయిపోయింది. అప్పడ్కి
అ
యూ మార్నింగే ఉండే లెవెన్ కి
ఫ్రెండ్స్ మ్యారేజెస్ కె అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్ మ్యారేజెస్ అటెండ్ అవుతనే అది ఎంజాయ్మెంట్ ఆ
అవును కానీ ఇక బాయ్స్ మన క్లాస్ మేన్ బాయ్స్ గర్ల్స్ ఫైవ్ మెంబర్స్ ఏమో పోయిండ్రు టో ఈగ మిన్ వెళ్ళలే దూరం బాగా ఇక్కడ నుంచి
ఏనా వెళ్ళాలి లాంగ్ టూర్ లాంగ్ టూర్ ఎ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో పాటు వెల్లలపోవడమే ఉండాలి ఫ్రెండ్స్ తో వెళ్తేనే అది. ఒక ఎంజాయ్మెంట్ అన్నమాట.
ఇంట్లో కూడా పంపియ్యాలి కదా
మళ్ళీ మ్యారేజ్ అయ్యిందంటే మనల్ని ఎటు పంపరు ఎటెళ్ళినా పర్మిషన్స్
అదైతే నిజమే కాని ఇక ఇంట్లో పంపియ్యరు కదా
వెళ్ళినా రూల్స్ రెగ్యులేషన్స్ నన్ను అడగాలి నిన్ను అడగాలి అత్తమ్మ నీ అడగాలి హస్బెండ్ని అడిగాలి ఇవే నడుస్తనే ఉన్ యూ అందుకే అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయలి
ఊ
ఎ ఏంది అరే అదొక మెమోరీగా మిగిలిపోత్
ఉండిపోతుంద అవును నిజమే నాకు కూడా వెళ్ళాలని బాగుండే గాని ఇక మ్యారేజ్ అయిపోయింది బాగా టైం అయిపోయింది అప్పట కింగా వెళ్తే మళ్ళా ఏమన్నా అనుకుంటారు మళ్ళా అందరూ తొందరగా వెళ్ళిండ్రు ఇగ వెల్లలే చూద్దాం నెక్స్ట్ టైం ఇంకొక ఎవరిదైనా మ్యారేజ్ ఉంటే వెళ్దాం అటెండ్ అయితాం
అ జస్ట్ వెళ్ళు వెళ్ళు ఇంట్లో నే ఉంటే అదే ఉ ప్రాబ్లం వస్తానే ఉంటది
అదైతే నిజమే కానీ ఇగ
మా మీ మ్యారేజ్ ఎప్పు
నా మ్యారేజా నా మ్యారేజ్కి ఇంకా టైమ్ ఉందిలే
జాబ్ జే జాబ్ కి ట్రై చేయండి మ్యారేజ్ చేసు కోదు
హుహు ఎందుకు
స అదంతా పిల్లలతో నే ఫ్యామిలీ రన్నింగ్ చేయాలంటే
కన్నోడో ఇక ఇంట్లో తప్పది కదా ఎట్ల ఎప్పుడు వెళ్తదో ఈ అమ్మాయి అని కాదు ఇన్